ఈవినింగ్ హలో బాగున్నారా అండి
మేమ్ బాగున్నామండీ ఇప్పుడే మార్కెట్ కెళ్ళొచ్చాము కూరగాయలు తీస్కరాడానికి కూరగా యలు మరీ పిరెమ్ ఉన్నాయండి.
అవునా చాలా కాస్ట్ ఉన్నాయండి అవును.
కాస్ట్ ఎం లేదండి తక్కువ ధరలకే వస్తున్నాయి మా ఇక్కడ.
అవునా పిరమ్ అంటే మరి కాస్ట్ ఎక్కువనే కదాండి. అగ్వ అంటే తక్కువ అండి అగ్వ అంటే తక్కువ అగ్గువ అంటే తక్కువ. పిరమ్ అంటే ఎక్కువ రేట్లు అండి.
ఆ హా ఓకే తక్కువ అండి తక్కువ. ఉన్నాయ్
ఆ మీరు అదే పిరమున్నాయి అన్నరు కదా.
లేదు లేదండి తక్కువ ఉన్నాయ్ చాలా తక్కువ ధర
అవునా ఏమేమి తెచ్చారండి? కూరగాయల్ల
మ్మ్ మా ఇంట్లో అండి చూడండీ మా ఆయన గారు ఆ బెండకాయ తింటారు, తోటకూర తింటారు, ఆలు ఫ్రై తింటారు, కాకరకాయ తింటారు, టమాటో తింటారు, ఆ తర్వాత అండి కూరగాయ లల్లా చిక్కుడుకాయ తింటారు,
అవునా
ఆ చిక్కుడుగాయ తర్వాత దొండ కాయ ఆ గివన్నీ తినరండి. దొండకాయ గానీ అండి బీరకాయ కానియండి వంకాయ గానియండి ఆ ఇలాం టి తిననండి అసలు. నేనూ చూడండి నాకిష్టమనేసి అంటే చూడండి నేను వంకాయ తింటాను ఇష్టంతోటి. వంకాయ వంకాయ తిన్ టాను ఇష్టంతోటి ఆ చిక్కుడుగాయ కాక పెద్దాది ఉంటది చూడండి, ఆ పెద్ద చిక్కుడుగాయ కాదండి అల్చింతకాయ అల్చింతకాయ తింటాను. మా ఆయన తిన అవును అండి మా వారు తినకపో తే మా ఇంట్లో చేయ్యరండి మా అమ్మగారు
మీ ఆయన కూడా సేమ్ నా లెక్కనే ఉన్నట్టున్నండి
తినరు తినరండి అతను తినేదే మా ఇంట్లో వండుతారు
అవి తింట ఇంకా ప్లస్ ఏంటంటే ఆలు అవి ఆలు ఆలూ కర్రీ అదే తిం కానీ నేను కూడా చాలా టమాటా తింటా అండి ఇంకా టమాటా తింటా ఎక్కువ మా ఇప్పుడు మా ఇడ ఎలా అంటేం ప్రతి కర్రీ చేస్తే నాకు ఏదైనా ఒకటి నాన్వెజ్ కావాలండీ అమ్ ప్లస్ ఏదో ఏదో ఒకటి కావాలండి ఆ ఇప్పుడేం వండుతున్నారండి మరి మీరు
ఇప్పుడు పప్పు చేస్తున్నామండి ఎందుకంటే నిన్నటి వరకు మార్నింగ్ వరకూ మా ఇంట్లో ఫిష్ తిన్నామండి మేము ఆ ఇక పప్పు పప్పు తినాలి కదా అండి
ఆ ఓకే పప్పు తినాలా అవును కరెక్టే పప్పు పాటు పప్పుతో ఏమున్నాయండి న పంచుకొని తిన్నాడు ఎందుకు
ఒక ఫైవ్ రూపీస్ చిప్స్ అంటే మా ఆయనకు బలే ఇష్టం అండి అదీ
మరీ ఆ ఫైవ్ రూపీస్ చిప్స్ ఎలా తింటారండీ చీప్ గా
పెరుగు కూడా పె
కర్డ్ కర్డ్ తోని పప్పుతోని సింక్ కాదు కదా అండి దాని ఇంకేమైనా నాన్వెజ్ ఉంటే మ బాగుంటదండి
మాయనకు ప్రతీది నాన్వెజ్ ఇష్టం మండి కాక పోతే ఒక మనకు తోట మాదిరి కాదు ఒకటి అక్కడ ఏమో మార్కెట్ లో ఒక మనిషిని చూడాలి మొత్తం డైలీ ఒక అర్ధ కిలో చికెన్ మటన్ ఏదో ఒకటి పెట్టడానికి
అవునా బావుంటది కదా బావుంటది కదా దాంతో పాటు
ఆహా లేదండి మరీ అంత తిన్ తిన్ మ్ కాకపోతే మరీ అం త ఒక్కొక్క రోజు పప్పు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి కదండి
అవునా ఇంకేమి సంగతులు
ఇంకా మాక్ ఆ మా మా మామయ్యా గరీది ఆనివర్సరీ ఉంది. ప్లానింగ్స్ ఉన్నాయి. థర్టీ థర్టీ ఫస్ట్ కి అదే ఆలోచనలో ఉన్నారు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు మరుయి ఎంతగానో ఎదుర్ చూస్తున్నారు ఆ రోజు
ఏం ఏ యానివర్సరీ అండి సిల్వర్ జుబ్లి అండి
లేదండి ట్వంటీ ఇయర్స్ కే చేస్తున్నారు వారు ట్వంటీ ఇయర్స్
ఓకే ట్వంటీ ఇయర్స్ చేసుకున్నా అండి
అవునవును వాళ్ళు మా మామయ్య గారు మరి ఉన్నంత వాళ్ళండి
అవునా మీర లె ఉన్నారైతే
ఆ నేను మా వారు మా పిల్లలు మా అమ్మగారు మా మా నాన్నగారు అందరం కలిసి వెెళ్తున్నాం
అవునా ఓకే ఓకే ఇప్పుడు ఏమున్నాయండి మొత్తం ఓకే ఇప్పుడు ఏమున్నా అండి మొ త్తం ఎటు చూసినా ని ఎండలు ఎండలు చలి ఎండలు వర్షాలే కనిపిస్తున్నాయి కదండి ఈ వెదర్ మొత్తం ఎలా ఉన్నా అం టె
అవునండి కరెక్టే మీరు చెప్పింది. గానీ ఈ మార్చి లో ప్రతి ఒక్కటి చూస్తున్నామండి. వర్షాకాలామ్ జూసం చలీ కాలం చూసాం ఆ బ్లాస్టింగ్స్ జూస్ సున్నాం
అవునండి చాలా చాలా గ్యాస్ ఇబ్బందుల బాగున్నయి గ్యాస్ ఇబ్బ ఇందులో ఎట్లా అంటే ఇప్పుడు ఏమో వార్ నడుస్తుంది కదా దాని గురించి అయితే బాగా గ్యాస్ బాగా గ్యాస్ చూద్దామంటే గూడా కనిపిస్తలేదండి గలా అలా అయిపోయింది షార్టేజ్ గోడౌన్లాల అందరూ ఇప్పుడు షాప్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఈ హోటల్స్ వాళ్ళు ఉంటరు కదా వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారుంటే టీ చేయడానికి కూడా ఇందులో అంటే క్వా
అవునండి
బట్టెల పొయ్యి మీద చేసి అ
అవునండి ప్రతి ఒక్కరు పరషాన్లు ఉన్నారండి ప్రతి ఒక్కరు ఎందుకంటే మరీ ఆ పెద్ద పెద్ద హోటలల్లో కానీండి గ్యాస్ లేకపోతే నడవదు కదా అండి ఇబ్బంది
ఎలా అంటే
పొలేండి బయట అనేసి అంటే రెస్టారెంట్లలో పర్లేదు అది పది రోజులు బంద్ ఉన్నడు పర్లేదు కానీ ఆ వాసన్ హలో ఆ ఏదైతే స్కూళ్ళలో మరీ ఇబ్బంది బ్బంది ఆ బ్లాస్టింగ్ ఏముంది ఈ పిల్లలకు ఒక పూట పూటనే అన్నం
వార్ అండి అది బ్లాస్టింగ్ కాదండి వార్ వార్ అంటరు దాని గొడవ అది వాళ్ళకు ఒక దేశాన్ని నుంచి ఇంకో దేశానికి గొడవ ఉన్నట్టు అది అది యుఎస్ను నుంచి జి ప్లస్ ఇజరాయిల్ ఇరాన్ ఆ వాళ్ళకు గొడవ జరుగు ఉందండి చాలా అంటే భారీ భారీ నష్టపోతున్నరండి వాళ్ళు భార్య అంటే భారీ బాగా నష్టపోతున్నారండి
కానీ
ఇప్పుడు మేము కూడా అదే దాని గురించి ఏం ఆలోచిస్తున్నా అంటే నా టుమారో నా మా ఇ మ్యారేజ్ డే ఉన్నదండి
మ్మ్ హ్మ్
మ్యారేజ్ డే ఉన్నది అయితే మేము తన బయటికి ట్రీట్ కి మా వైఫ్ తీసుకోబతా ఆన్నారు బయటికి ట్రీట్ ఇద్దామని తీస్కబోతా అన్నరు కానీ అదేందంటే మీరేం తీసుకబోత్ లే నేనే తీస్ పోతా అని చెప్పేసిన వెళ్ళి ఇప్పుడ షాపింగ్ చూపిచ్చి తీసుకొచ్చిన
ఓకే
పండుగకు పండుగ కన్నా ముందు బర్త్డే వచ్చింది మా వైఫ్ది
ఓకే
దాని తర్వాత పండుగ వచ్చింది
ఓకే
ఇప్పుడు మ్యారేజ్ డే ఒచ్చింది ఆ షాపింగ్ లో షాపింగ్ లో ఎతున్నాయి షాపింగ్ లో షాపింగ్ లు ఎట్లున్నాయ్ అండి
ఓకే ఓకే ఓకే ఇప్పిచ్చారా అండి
ఆ ఇప్పిచ్చానండి హలో ఏమ్ ఉండదండి టే మనం ఎట్లా అన్ అంటే నేను ఏసుకున్నా ఏసుకోకపోయినా నేను తొడిగిన తొడగకపోయినా మా వైఫ్ కయితే ఇప్పిస్తా ఎందుకంటే నలుగురికి నలుగురికి చెప్పుకొని తిరిగేటోళ్ళుంటరు కదా అలా ఉన్ అంటే మనకు నచ్చదు కదా మనది మన నా ఉన్నా కానీ మొత్తం ఓపెన్ ఉంటే మంచిగా ఉంటుందండి ఎందుకంటే హలో
చెప్పుకుంటారనే చెప్పి ఇప్పిస్తున్నారా అండి మీరు
అవును చెప్పుకుంటరు కదా మరి లేకుంటే నాకే చెప్తారండి తను మీరేమి పిచ్చి మీరేం చేసిన మీరక్క ఇట్లా చేశింది మీరు ఇట్లా చేసిందా అంటరు అంతా చేసింది నేనే కదా
ఎక్కడికి ల్ ఎక్కడికి తీసు వెళ్తున్నరు మరి రేపు
ప్లాన్ చేస్తున్నా ఏటైనది ఇట్లా మాకు ఇక్కడ మంతి ర్యాలని ఉన్నది
మళ్ళీ లోకల్ అనేస్ అన్నరు మరి
మే టౌన్ లోకల్ అంటే ఇగ ఉంటదండి లోకళ్ళళ్ళ మాది చిన్న పల్లెటూరు మా దాంట్లో ఇక్కడ ఏమి ఉండదండి బేకరీ ఉన్నది అండి ఫుడ్ ఐటెమ్ గురించి అం టున్నా ఫుడ్ ఫుడ్ గురించి మంచూరియాల్లో అరేబియన్ అనే చాలా బాగుంటదండి. అక్కడ మండి అనేసి బాగుంటది. దానికి మా పాప చాలా ఇష్టపడతాంది. ఆ కాదండి మా త్తం మా ఆవిడయితే మొత్తం ఏంటంటే లెంపలు వేసుకొని తింటారండి ఆమె
ఎవరు?
మా ఆత్త
ఆహా ఆగ్
మంది అంటే తను ఎట్లా అంటే మొత్ మొత్తం బాబ్బాబ్బా ఆ చికెన్ ఉంటది ఏమైనా ఉంటదని మొత్తం లొట్టలు ఏసుకొని తింటదండి
ఆ ప కో చా నమన్త్ ఆలోచించాలండి మీరు తన గురించి ఆలోచించుకోని తీసుకు తీసుకెళ్తున్నర అంటే మామూలు విషయం కాద అది
తింటది మావిడ కాకపోతే మళ్ళా ఇంటికెక్కిిన తర్వాత అంతా ఆకలి అయితాంది అంట చూడండి
ఓకే ఓకే అవునవును
అలా పిల్లలు కూడ కొంచెం ఇప్పుడు సమ్మర్ కదా వెకేషన్ సెటు తీసు వెళ్ళలేదు
మీరు చూస్తా ఉంటారా అండి ఆమె ఏ వింటున్న ఏం లేదని మీరు తిన్నరా
మేము గూడా తింటా ప్పాలండి
తింటార తినరా అండి మీరు
తింట తింటా లేకుండా లేదండి
ఆహా
ఎందుకంటే నక్క అక్కడ నాకు దొరికిందని నేను బాగా తిన్నను ఎప్పుడు ఎంత దొరికినా గాని తక్కువనే తింటానండి
స్లిమ్ముకున్నారు కావచ్చు మీరు మీ ఆవిడ లా ఉంది కావచ్చు
అవునండి మావిడ అలా ఉన్నాయండి చాలా మరి అట్ల తిండి పెడుతున్నా అండి నేను అయినా కాని ఏం తినిపిస్తున్నారు అంటది
ధన్యవాదాలండి ఓకే అండి ఉంటానండి
సరే అండి మళ్ళ ఓకే థాంక్యూ